బావున్నారా ఓ ఈ రోజు టాపిక్ వచ్చేసి గేమ్స్ ఆ అండి గేమ్స్ ఎక్కువ నాడన అండి
ఓ అవునాండి
మీరు ఆడుతారా మేం చాలా గేమ్స్ ఆడుతాం ఓ ఏమేమైనావండి
ఆ ఫ్రీ ఫైర్ లూడూ మ్యాథ్స్ గేమ్ అలాంటివి ఆడతానండి మాక్స్ అంటే మ్యాథ్స్ గేమ అంటే మీకు ఆడ టాస్క్ ఇస్తారు మల్టిప్లికేషన్
ఓకే అండి
అలాంటి మీరు చేస్తే మీకు ఆ పాయింట్స్ వస్తుంటాయి మీరు ఆ పాయింట్స్ తోని మీకు డిస్కౌంట్ వస్తుంది డిస్ అంటే ఫ్లిప్కార్ట్ ల అమెజాన్ ఆ అవున మీకూడా పంపిస్తా అండి ఆ దాని
డి
మీర ఎప్పుడైనా అంటే ఇట్లా గేమ్స్ అట్లా అంటే ఇట్లా ఆ ఆడిర్రా సబ్వే సర్ఫ్ తప్ప నేనేం అడలే అవునా అండి సబ్వే సర్ఫే ఇట్లా ఎలా ఉంటుందండి సబ్వే సర్ఫేస్ బాగుంటుందిడి అంటే మే లెవెన్ కానీ చేస్తూ ఉంటే హైయెస్ట్ లెవెల్ అని వస్తుంది ఓ అంటే ట్రైన్ మింద దుంకాళి గెలవాలి ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి